తంక్ హలో హాయ్ హ హాయ్ బాగున్నార
బాగున్న మీరు బాగున్నారా
ఆ బాగున్నామండి ఇంట్లో అందరు బాగున్నారా
ఆ అందరు బాగున్నారు మీరు
బాగున్నామండి
ఊం ఏం చేస్తున్నారు
నేను ఇప్పుడే వర్క్ అయిపోయి కూర్చున్నాను
హు ఉ టిఫిన్ చేసారా
చేసా చేసా
న్ టిఫిన్ చేసిళు
మాది ఇడ్లీ చేసాను
ఉహూ అవునా
తిన్నారా మీరు
ఆ తిన్నమక్క
ఉహు ఏం చేస్తుంటారు రోజు
ఏముంద అక్క పొద్దున్నే లేస్తాం ఇల్లుడుస్తాం బయటకు కడుగుతాం గేయాలి వంట వయాలి టీ పెట్టుకుని తాగాలి మా సార్ కి బాక్స్ కట్ట తాళిపోద్దున లేవాలి అంటే
టి అయితే కంపల్సరిగా మనక్ టీ తాగితే కొంచెం ఎనర్జీ వస్తది కొంచెం మైండ్ రిలాక్స్ ఉంటది పని చేేయడానికి శక్తి వ వస్తేది మనకు టీ తో
హ
డైలీ తాగుతార టీ
ఆ రెండు సార్లు తగ్గుతాం మధ్యాహ్నం సాయంత్రం పొద్దున మీరక్క క్క
నేను అంతే నేను ఒకక్కదాన్ని తాగుతాను మా ఇంట్లో ఎవరు తాగరు నా కోసం పెట్టుకుంటా మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి
ఉహ మైక మా సార్ పొద్దున్నే పోతారు కదా అప్పటి వరకు పాలే రావు ఎనిమిదింటికి ఎనిమిదిన్నరకి వస్తాయి పాలు గుండరాజుమండగున్ని రావాలి పాలు ఇంకా ఆయన వ వచ్చేసరికి పాలు వచ్చేసరికిను ఈయన ఉండడు వెళ్త తడు ఎత్ నేను ఒక్కదాన్నే తాగుతా
ఆ హ
నాకు ఇగ
ఉహు
ఇంగ ఆయనకు అయ్యే తాపిస్తాం బాధప్ప
అంత ఏం చేస్తుంటారు రోజ అంతా పనులు అయిపోయాక
పనులంతా అయిపోయినంక కోసేపు టీవీ చూస్తా సెల్లు చూస్తా ఇంకోసేపు బడుకుంటాం
నహా ఇంకా ఇట్లా యోగా మెడిటేషన్ లాన్ టు ఏమైనా చేస్తారా
అ ఏం చెయ్యమ్ అక్కమ్ మీరు చేస్తారా
మేము అంటే కొంచెం ఫ్రీ టైమ్ దొరికితే అలా అలా అలా కొంచెం ట్రై చేస్తా మైండ్ కొంచం స్ట్రెస్ అనిపిస్ తది గదా బాగా ఎప్పుడైనా రిలాక్స్ అవ్వడం కోసం కాసేప్ అలా చేస్తూ ఉంటా
ఉ హ్
మీరు గుడా కాసేపు అలా చెయ్య అండి కొంచెం స్ట్రెస్ అలాంటివి ఏమైనా ఉన్నా తగ్గిపోతాయి మైండ్ కొంచెం పీస్ ఫుల్ గా ఉంటుంది
ఆహ అలనా
ఉ
ఏం కూర వేసి లక్క ఇంకా వంట చేయనట్టున్నారు
చేసా చేసా వంట గూడు చేసా ఆలూ ఫ్రై చేసిన
ఆహా
తారు జేసిన బాక్స్ పెడతాం గదా పిల్లలకి
ఉ స్కూల్ కు వెళ్లిల్ల పిల్లలు
ఆ వెళ్ళిండ్రు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి వాళ్ళక్ కి అనువల్ ఎగ్జామ్స్
మీరు వెళ్లి తోలస్తారా బస్సు కేనా వీగెస్ నే మే వెళ్ళతారు అక్క
ఆ నేను వెళ్ళాను మా సార్ వెళ్ళి డ్రాప్ చేసి వస్ స్తారు మా సారే తీసుకొస్తారు మా సారే ఈవనింగ్ అ
అవునా ఎప్ బస్ ఇగా బస్ అన్ అది
బస్ వచ్చే టైం వరకు వీళ్ళు రెడీ అవ్వరు
ఆ హ హ హ అవునా మరల లేపి తయారుగామని చెప్పేసరికి
ఆ ఇంకా వాళ్ళ ఫాదర్ కొంచెం ఆ టైమ్ లో ఫ్రీగానే ఉంటారు సో ఆ డ్రాప్ చేసి వస్తారు ఈవినింగ్ కూడా ఫైవ్ ఫోర్ థర్టీ ఫైవ్కి అట్లా పికప్ చేసుకొని వస్తారు
ఉ హ్ పొయ్యి తీసుకు పొద్దున్న తీసుకెళ్తడు మళ్లా తీసుకొస్తడా సాయంత్రం
ఆ అందుకే ఇంక టిఫిన్ చేపిచ్చేసి టిఫిన్ తినిపించి లంచ్ కూడా పెట్టి పంపిస్తాను
ఉ అందుకే మీరు కొంచెం ఫ్రీ గ ఉండి చేస్తారు లేకపోతే బస్సుకయితే అందరు
ఆ ఆ బస్ కంత టైమ్ లో ఎర్లీగా రె రెడిఅవలేరు
మీ కాడా ఊడి పిల్లల కాడా ఊడి తొందర లేవరు
అవును
లే అంటే అప్పుడు ఎప్పుడు ఆరింటికి లేప్తే ఏడు ఏడు నరకు లేస్తారు మనకి పని కాదు మనకి మన కూరగాయలు కోసుకోవాలి బియం కడుకొని పెట్టుకోవాలి
అవును ఇక నేను అంతేరా లేవగానే ఇంకా కొంచెం ఫ్రెషప్ అయ్యాక క టిఫిన్, లంచ్ అన్ని ప్రిపేర్ చేస్తాను తర్వాత ఇంట్లో పనులు అవన్నీ కంప్లీట్ చేసి కొని ఇంక కాసేపు అలా యోగా చేసుకోవడము కాసేపట్లా మెడిటేషన్ చేసుకోవడము ఇంకా ఇక తర్వాత కార్యవర్క్ ఏమైనా వస్తే కార్యవర్క్ చేసుకోవడము. కొంచెం న్యూస్ అప్డేట్ చేసుకోవడం అలా చేస్తూ ఉంటా. ఏం వంట చేసి సవను
ఆహా అప్డేట్ చేసి నేను కాకర కాయ చేసిన క
ఆహా ఏం వంటలు ఎక్కువ ఇష్టపడతారు మీరు వెజ్జా నాన్ వెజ్జా అ
వెజ్ నాన్ వెజ్ ఇక రెండు ఆ రెండు
అది ఏది ఎక్కువ బాగా చేస్తారు మీరు
చేయడమా ఇగ చికెన్ చేసుకుంటాం.
అంతేనా
వస్తాయి ఇన్న చేయ్యం అక్క రావక్క నాకు ఎక్కువ
అంతేనా
ఊ మీరు చేస్
నేనైతే పిల్లల కోసం ఆ కొన్ని కొన్ని అట్లా ట్రై చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఇంకా బయట ఫుడ్ ఏమో తినడానికి కీస్ ఇష్టపడరు మా హస్బెండ్ ఒప్పుకోరు బయట ఫుడ్ ఏం తినాలన్నా చూస్తున్నాం కద న్యూస్ ఇంట్లో మనకు బయట ఫుడ్ ఎన్ తా ఆ కల్తీ అవుత తుంది ఎంత పాడైపోయిన ఫుడ్డు ఇజ్జేస్ ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసి పెడుతున్నారు కదా దాని వల్ల ఇంకా అదే ఇగ అందుక్ ఏ ఏమున్నా ఇంట్లోనే ప్రిపేర్ చేయడము పిల్లలకి
ఆహా! అవున
ఏదో ఒకటి ఇంక స్నాక్స్ వేరైట్ తీసి ఏమైనా చేసి పేడత త ఉంటాను. మీరేం చెయ్యరా అయితే
ఇగ మేం ఏం చేయం అక్క ఇగ చిన్నోడు ఉన్నాడు ఇక ఏం చేస్ ఎంది టిఫిన్ కూడా బయట నుంటీ బయట నుండేది చేయాల ఏదైనా చేయాలన్నా ఇగ నేన్ అన్నం కూర వండడానినకే మస్త్ ఇబ్బంది పడతా
అదే అదే
ఊ ఇబ్బంది పెడతా వుంటడు.
చిన్న బాబు ఉంటే పిల్లల్తొ కష్టమే తొందరగా ఎందుకంటే వాళ్ళకి అర్థం కాదు కదా పిల్లలకి
అవునక్క అవాయిడ్ ఇక్కడ మనిషి ఉంటేనే ఆగడక్క చిన్నోడు లేపోతే ఆడాడు
అంతే అంతే పిల్లలు మనమే వాళ్ళ దగ్గర ఎక్కువ ఉండాలని ఇష్టపడతా ఉంటారు వాళ్ళు మనల్ని వదిలి మనం ఎటో వెళ్ళిపోతామేమో అనుకుం
ఓ మస్తు ఏడుస్తాడు అక్క ఉ ఈ నను కూర్చుంటేనే మంచి మంచిగా ఆడుకుంటాడు తన అంతట తను ఇగ నెన్ బయటికి ఎల్లింనంటే జాలు ఆఏడుస్తూనే ఉంటాడు ఇగ ఇగ నాకేమో పని చేయాలి అని ఆరటం నేనేమో ఆగడు ఏం చెయడు ఇగ ఆయన పడుకున్నప్పుడే చేయాల్సి వస్ కాని పని అంత ఇగ మా సారు ఉన్నప్పుడే దబ దబ్బా అన్నం కూర వొండి ఇక మాకు కూడా అన్నం కురొండుకొని ఇగ అంటు తోమేసుకొని ఇల్లు ఊడ్చి బయటంత ఊడ్చుకుని ముగ్గేసుకుని అన్ని పనిలు చేసుకునేసరికి ఇలె లేస్తాడు అప్పటికి మేము లేచేటప్పుడుకి లేస్తాడులే కానీ ఎట్లయినా ఇబ్బంది ఉం
అవునవును చిన్న పిల్లలు ఉంటే ఇ ఇబ్బందే ఉంటంది
ఇప్పుడు కాబట్టి పోతున్న లేకపోతే ఈనా కష్టం
ఇంకా పెద్ద వాళ్ళు ఎవరు ఉండారా మీ దగ్గర
ఆ మా ఇంట్లో ఎవరు ఉండరాక పెద్దవాళ్ళు హుమ్ హు మత్త వాళ్ళ రేస్ తలం చనాపై
ఆ
వేసెనిగలు తెచ్చిపోయింది మా అత్త
హుమ్మ్ హు
ఇట్లా ఇబ్బంది అయితుంది మాకు
నాదే తిన్నారా మరి
ఆ తిన్నామ అక్క
హ్మ్మ్ హా ఇంకా మీ దగ్గర ఏమైనా ఆ జాతర లాంటివి జరుగుతాయా ఎక్కువ
ఆ ఇక్కడ కొరివి కురివి దగ్గరనికి ఖతర జరుగుతుంది శివరాత్రి అప్పుడు
హమ్మ్ హమ్ ఉంటారా మీరు
ఆ వెళ్తాం అక్క
హ్మ్మ్ హు
ఇక్కడ జరుగుతాయా అక్క జాతర
ఆ ఉంటాయిరా ఇక్కడ కూడా
అ మా
ఏకాదశి ఎప్పుడు అట్లా కు కొన్ని టెంపుల్స్ కి శివరాత్రి అప్పుడు జాతరలు జరుగుతూ ఉంటాయి.
ఇక్కడ మళ్ళా మేడారం మే ఇది నాగల్ నా నాగుపాడు దగ్గర మేడార మినీ మేడారం జాతర జరుగుతది
ఉహు
జనాలు
వెళ్తారా మీరు
నా వెళ్తాం అక్క
ఉహు
ఇక్కడ కూడా బానే చేస్తారంట
ఇంకా పెద్ద మేడారం అక్కడ చాలా బాగా జరుగుతుంది కదా
ఆ అక్కడ ఇంకా అక్కడ పెద్ద మేడారం బాగా జరుగుతుంది.
అక్కడికి వెళ్ళారా
ఆ ఈ సంవత్సరం రం బోలే అక్క అందుకనే చిన్న బాబు ఉన్నాడు గాద కదా ఇక చలి ఇలా బాగా చలి పెడుతుంది కదా చలి చలి ఉంది బాగా
అవునవును అవును
చలి బాగుంది అని మేం వెళ్ళలే
నాది అంతే చాలా పెద్ద జాతర కదా ఆ ఇగ ఖండంలోనే టూ త్రీ ఇయర్స్ క ఒకసారి టూ ఇయర్స్ క ఒకసారి జరుగుతుంది కదా
ఆవు అవును అవునుఅక్క
హు
మీరు వెళ్తారా అక్క మేడారం
మా మేము వెళ్తాము ఈసారే మాకు కూడా మిస్ అయిపోయింది ఇక్కడికి మేము ఇంకా లాంగ్ లో ఉంటాము.
ఆహా
అట్లా ఈసారి మిస్ అయింది కాకపోతే మళ్ళీ సమ్మర్ హాలిడేస్ కి వచ్చినప్పుడు అప్పుడు వెళ్దామని అనుకుంటున్నాం.
ఆహ అవును ఆహా
ఓకే అండి థ్యాంక్ యూ
ఆ సరే థ్యాంక్ యూ